హలో
బాగున్నారండి
ఆ బాగున్నావండి బాగున్నారా?
ఆ బాగున్నాండి తిన్నారా మీరు
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఉ తిన్నామఅండి ఏం తిన్నారు
రా ఇది పచ్చడి
హ ఉ మేము ఎక్కువ ఎక్కడుతున్నామండి
అవు
మాకు ఈరోజు ఎక్తర పెట్టారు
ట్
ఓ యావరేజ్
మ్మ్ అవును
ఇంతా ఏం బాగుండదు ఓకే హండ్రెడ్ లో ఒక టెన్ పర్సెంట్ ఇట్కోచ్చ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్
మీ సైడ్ ఏం బాగా చేయరా
మా సైడు బాగుంటుంది ఫుడ్ గాని ఏదైనా లేసెస్ కానీ
అంటే కొన్ని సైడ్స్ వెజ్ నాన్ వెజ్ మిక్స్ చేసి చేస్తారు అట్లా
ఆహా ఆహా అలా ఏం లేదు మాకు వెజ్జికి వెజ్జ్ చేసేస్త సార్ నాన్ వెజ్ నాన్ వెజ్
ఆ కొన్ని చోట్ల పిషతో పాటు ఇం ఇంకా కొన్ని ఐటెమ్స్ మ్యాంగో అవవన్నీ
ఆ ఫిష్ లో మ్యాంగో వేస్తారు మ్యాంగో వేసి చేస్తారు
కాదు బాగుంటదా టేస్ట్
ఆ బాగుంటుందండి అండి కర్రీ బాగుంటంది అంటే మ్యాంగ్ మ్యాంగో అంటే ఏమి సార్ అంటే మ్యాంగోల్ టెంకాయ ఉంటుంది కదా దాని పీచ్ ఉంట
ఆ
విత్తనముో ఆ విత్తనం వేసారనమాట కొంచెం టేస్ట్ ఆడానికి
అవును నేను మ్యాంగో మొత్తం వేస్తారు అనుకుంటున్నా
ఆ లేదండి ఆ లోప్పులా ఆ టెంక్ వరకు వేస్తార అనమాట
ఉ
ఎంక్వరక్సి కర్రీస్ అవన్నీ బాగా చేస్తారు బాగుంటుంది టేస్ట్ అంటే మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలాగా హాస్టల్స్ లో పేజీస్ లో అంత టేస్ట్ అనిపించారు
ఓ అవునా నేను ఇన్ని రోజులు అంటే పి అట్ట ఇంకా మాత్రం తీసేసి మొత్తం ముక్కలు ముక్కలు చేసి మామిడికాయనే వేస్తారు అది ఎట్లా తినాలి తీసలే అనుకున్నా ఇన్ని రోజులు
లేదండి ఇప్పుడు మనకి ఫిష్ ఆ పీస్ ఎలా విడిగా ఉంటుందో ఆ మ్యాంగో పీస్ అనేది కూడా విడిగా ఉంటుంద అనమాట అది తిన్న చూ అది మన ఇష్టం
ఆ ఆది తిన్నారు కదా పీజు
అంటే కొంచెం లేయర్ ఉంటుంది కదా మంగోది ఆ మ్యాంగోది లేయర్ కొంచెం ఉంటుంది అది తింటారు కొంతమంది
మా సైడ్ అయితి చింత చిగురు పప్పు ఉంటది అదే మాకు ఫేమస్ చింత చికురుపప్పు
అవునా
ఉ చాలా ఫేమస్ సూపర్ ఉంటది మా అమ్మ చేస్తుంది వ లెవెల్ దాంతో పాటు ఓ బజ్జి లేదంటే అప్పడం ఇట్ట ముద్ద పప్పు అన్న వాహ్ వేరే లెవెల్ టెస్టు
ఆవకాయి నెయ్యి రైస్ వేడి వేడ్
ఉమ్ కామ్ షన్ అస్సల్లా నాటి కోడి పులిసు రాగి ముద్ద దా ఆ ఏమనా కాంబినేషన్స్ సుప్ ప్రుంటాయి
మీరు తింటరాండి రాగి ముద్ద
తింటామండి ఏం మీరు తినరా
లేదండి అంటే మా పేరెంట్స్ తింటారు నేను తిన్ను
ఎందుకు ఒక్కసారి ట్రై చేయండి నాటుకోడి పులుసు రాగి ముద్దా వేరే లెవెల్ అస్సలు తింటే ఒక్కసారి ట్రై చేయండి మీరు
అంటే ట్రై చేద్దాం అనుకున్నది కానీ నాకు అది తీసుకోవాలని ఎందుకో దాని జోలి వెళ్లాలనిపించట్లేదు అదీ ఫుడ్ మనకి ఇష్టమైనయి అయితే తినగలం కానీ ఇష్టం లేనివి తినలేం కదా
ఓకే ఉమ్
సో అంతకని చెప్పేసి ఇంకా ట్రై చేయలేదు బట్ ఫ్యూచర్ లో ట్రై చేస్తా అండి మీరు చెప్పారు కదా బాగుంటుంది అని చెప్. పేసి ఎలా చేస్ సరండి దాన్ని అసలు రాగి ముద్దని
రాగిపిండితోనే అంటే నా అన్నం ఉడికేటప్పుడే కొంచెం వాటర్ వాటర్ గంజి ఉండగానే రాగి పిండి ఏసి ముద్ద మాదిరి చేస్తారు. హలో హలో మీ వాయిస్ వినపడట్లేదు. హలో హలో మీ వాయిస్ వినపడట్లేదండి. హలో
హలో వినిపిస్తుందా అండి.
దండి
మీ వాయిస్ నాకు వినిపిస్
ఇంతాక ముందు మీ వా వాయిస్ వినపడలేదు.
ఆహా
అ
సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో అండి. కొంచెం రు బయట ఉంటాము కదా. సిగ్నల్
అవునండి వాళ్ళకి కాల్ చేసినా కాల్ సెంటర్ కాల్ చేసిన, నా సిగ్నల్ అసలు పట్టించుకోవట్లేదు. మాగ తగిన
ఆ అవునండి వేస్ట్ అసలు ఒకళ్ళకి ఫోన్ చేసి మనకి నోరి పోవడం తప్ప. వాళ్ళు చెప్తామండి, చూస్తున్నామండి. ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటారు కానీ ఏం రెస్పాండ్ అవ్వడు అ
మరి రీచార్జ్ అయిపోతే మాత్రం నెక్స్ట్ డే ర చా బు టూ డేస్ ముందు నుంచే కాల్స్ మీద కాల్సు
కాల్ చేసాంపసారండి అసలు అదేమండి రీఛార్జ్ చేసుకోండి. మా చేతులో ఏముంటుందండి. మేము చెప్తాం వాళ్ళకి పై వాళ్ళ వాళ్ళు వినట్ వినాలి కదా అని చెప్పి పేసి లేదంటే మా జాబ్స్ రిస్క్ లో పడతాయ అని చెప్పేసి ఏదో వాళ్ళు చెప్తారు. వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు కదండి.
మా ఫ్రెండ్ అయితే విసుగు వచ్చే వాళ్ళకి రేటింగ్ అడుగుతారు. కదా వన్ పాయింట్ ఇచ్చేసిందండి పాపం వాళ్ళకి సి కొచ్చేసి
మరి తనకి క సిగ్నల్ రాలేదంటే వాళ్ళకి ఉంటుంది కదా అండి. ఆళ్ళు ఫోన్ చేయడం తనకి విసుకొచ్చేసి ఉంటది ఇలా ఫోన్లు చేస్ సరే సిగ్నల్ రాద్ రీచార్జ్ చేసుకోమంటారు అని చెప్పేసి
హలో వినపడట్లేదండి మీ వాయిస్ హలో హలో మీ వా హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో
హలో
హలో వినిపిస్తుందా అండి
మీ వాయిస్ నాకు వినిపిస్తుందం అండి
మీ వాయిస్ నాకు వినపలేదండి అస్సలు హలో పోయింది హలో హలో హలో